హలో
బాగున్నావ
నేన్ బాన్నా నువ్వు బాగున్నావా
నేన్ తిన్నాన్ మీరు తిన్నారా హలో హలో మీరు తిన్నారా
రసి
మీరు తిన్నరా అంటాండ
హలో ఆ తిన్నాను తిన్నాను తిన్నాను దోసా చట్నీ
మ్మ్
మీరేం స్పెషల్ చేశారు
మాద అన్నము పప్పు
పప్పు చేశారా
మ్మ్
నువ్వేమ్ కూర
ఎక్కడున్నారు మీరు
నేను ఆఫీస్ లో ఉన్నాను
హ్మ్ ఆఫీస్ లో అంత బా మాటాడతారా మీతో
హ్మ్ అందరుూ బాగా మాట్లాడతారు
హ్మ్
హ్మ్
ఇకేంటి విశేషాలు
చెప్పాలి సరే రేపు సండే కదా ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా
ఏం లేవు పడుకొని దోల్లడమే ఇంట్లో
షాపింగ్ కి వెళ్ళు
మీరా వెళ్తారా
ఆ మనం వెళ్దామా అని అడుగుతున్నాను
హ్మ్ వెల్దం ఎక్కడ ఆహా వద్దులే ఆ అంటే ఏం బట్టలు తీసుకుందామని
నేను షార్ట్ టాప్ జీన్సెస్ ఏమన్నా తీసుకుందామని అనుకుంటున్నా
హ్మ్
మ్మ్
మ్మ్ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా
అందరూ బాగున్నారు మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారా
ఆ బాగుంనారు
హ్మ్ మీ తమ్ముడు బాగున్నాడా
ఆ బాగుంనాడు
మీ డాడీ మీ మమ్మీ
అందరు బాగున్నారు
ఓకే
ఏం చదువుకున్నావ్
ఆ
నువ్వేం కంప్లీట్ చేసావు జాబ్ అం న్నావు కదా అంటే దేం తరూప్
బీటెక్ బీటెక్ సివల్ ఇంజనియర్
ఆహా
మీరు స్టడీస్ చేస్తున్నారా ఇంకా జాబా
లే అయిపోంది వన్ మంత్ అయిందింగా ఏతుకోవాలి జాబ్
ఇంకా వెట్ టూ ఉన్నారా సచింగ్లో అవును అండి
ఇంకేంటి విశేషాలు
చెప్పాలి అది ప్రసంగం
ఏం లేదు ఏముంటాయి అంతా నార్మలే
అవునా హ్మ్
నీకు ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి బీటెక్ లో
బిటెక్ లో బ్రాంచలే సపరేట్ చాలా చాల బ్రాంచలు ఉన్నాయి సబ్జెక్ట్లా ఏముంటాయి సిఎస్ఈ ఉంటుంది ఇసియి ట్రిప్లీ మెకానికల్ ఆర్కిటెక్చరల్
ఏదైతే ఏం మంచి బనిఫిట్ ఫ్యూచర్ కి
ఫ్యూచర్ కి అది బసి రానప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కంటే సివిల్ మెకానిక్ల్ టప్లే మంచిగా బెస్ట్గా యూస్ అయితుంది
గవర్నమెంట్ జాబ్లు వస్తాయి సివిల్ కి ఏం వస్తాయి సివిల్ కి ఏం గవర్నమెంట్ జాబ్ లు వస్తాయి
సివిల్ కి ఇంజినయరింగ్ వస్తాయి
హ
టే ఏఈ డబలి ఏ డబల్ చాలా పోస్ట్లు ఉంటాయి
ఆ
అవన్నీ వస్తాయి
ఆ
హ
ఇంకా మీ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నార
హ అందరూ బాగున్నారు
వాళ్ళందరూ ఏం చేస్తండరూ నువ్వు జాజ్ చేస్తానువ్వు వాళ్ళు
ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ లో ఉన్నారు కొంతమంది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ లో ఉన్నారు
హ
జాబ్ చేస్తున్నారు
ఆ
అలా ఒకరు ఒక ఇదిలో ఉన్నారు కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారు
ఒకరు కూడా కొట్టలేదు ఇంకా జాబ్లా గవర్నమెంట్వి
జాబులు ఎవరు ఇంకా ఎవరికి రాలేదు గవర్నమెంట్ జాబ్స్
హ
కొంతమంది ప్రైవేట్ జాబ్స్లా సెటిల్ అయ్యారు
హ
అ
మీ పక్క వర్షం పడతాందా
మా పక్క వర్షం ఆ పడుతూ ఉంది అప్పుడప్పుడు మొన్న పడింది
ఆ
నిన్న పడలేదు ఆఓ అ క్లైమేట్ అలానే ఉంది
మా కేరలో మాకు ఎండలు
నేను ఈవినింగ్ వర్షం పడితే ఎలా అని థింక్ చేస్తూ ఉన్నాను
ఉ దూరమా మీ ఇంటి నుంచి అంటే ఆఫీసు
దూరమే ఒక టూ అవర్స్ జర్నీ పడుతుంది
అన్సేపులా ఎక్కడన్నా ఉండొచ్చు కదా పీజీల్లో అలాగా
ఉండాలి చూడాలి కొంచెం అమౌంట్ తక్కువ ఉంది అది చూసుకొని తర్వాత వెతుక్కోవాలి
హ ఇంకేంటి
చెప్పాలి రెడ్డి ప్రసన్న రేపు ఎలా ప్లాన్ చేద్దామా
ఆ చేద్దాం
ఆఓ సారీ ఓకే
హ ఇంకా రేపులే అంటే రేపేంటి వంటలు ఏమన్నా స్పెషల్
సండే కద చికెన్ నే స్పెషల్ బిర్యానీ. హమ్ అలా ఏమన్నా చేసుకోవాలని చూస్తున్నాను
ఆ నువ్వే చేసేస్తావ అన్నీ వంటలు వచ్చా
కొంచెం కొంచెం వస్తాయి పర్వాలేదు ఏదో ఒక రకంగా చేస్తా
ఉహూ. నాకాసలు వంటలే రావు ఓన్లీ తిని పెడతా కానీ మా అమ్మ వాళ్ళు నన్నే చెయ్యమంటారు ఈరోోజు ఏం చేసుకోాలిదో వదిలేసి ఏ లిపినారు ఇప్పుడు నేనే ఆ నేనే చేసుకొని తిినాలీ ఆహ్
అయినా మీరు పప్పు చేశారు కదా
ఇంక లేదు చెయలే
ఇంకా చేయలేదా చేశాన అన్నారు పప్పు అన్నము
లే అవు అదే చేసుకొని తినబోవాలి అందుకే చెప్పిన తిన్నాను అని
ఓకే టైమ్ అయితుంది
అయింది మా అమ్మ మళ్ళా దోస వేసుకొని తినండి చేయలేకపోతే
ఓకే
అ
మీ ఇంట్లో కూడా దోస్నా
ఉమ్ దోశె తెల్లారీ
ఎహ్
హమ్. ఇంకేంటి
ఇంకేం లేదు చెప్పాలి
ఏ అంత న ర్మల ఏం పండగలు జరిగాయి మి సైడ్
మా మొన్న మా ఊరు జాతర జరిగిందండి దానికి వెళ్లి నము
ఉమ్
బాగుందడి ఎంజాయ్ చేసాను చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళ
ఆహా
మ
బ జరిగిందా పండగ
బా జరిగింది
బిర్యానీ చే సుకొని తిన్నారా
బిర్యానీ తిన్నాం మా అక్క చేసారు
ఉమ్
ఆ
ఇంకా వరే ఊరుకి ఎలా మంటున్నారు మీ ఊర్లా జరగలే ఏదో పండగ
అది మా సొంత ఊరు మేము అక్కనంటి వేరే ఊరిక వెళ్ళాము హమ్మ సొంత ఉఊరు ె వెళ్ళాము ఇప్పుడు మేము ఉండే ఊర్లో ఇంకా జరగలేదు అది నెక్స్ట్ మంత్ ఏమన్నా ఉంటుందేమో
ఏన్ మద మధ జాగ్రత్తగా వెళ్ళసీ జాగ్రత్తగా ఉండు
ఆహ్ ఓకే ఓకే ఆహ్
బస్సులెక్కేటప్పుడు అట్లా జాగ్రత్త.
ఆఁ ఆ ఓకే అండి.
మ్మ్ ఇంగేమి
చెప్పాలి మీరే ఏమన్నా ప్లనింగ్ ఉంటే చెప్ చెప్పండి వెళ్దాము అనేదిగా ఉంటే చెప్పండి నాకు కొంచెం ముందుగా ఈ రోజు ఈవినింగ్ అన్న చెప్పండి వెళ్దాం.
ఆ సరే చెప్తా కాల్ చేసి ఒకవేళ ఆలోచిచి చ్చి మళ్ళ్ చెప్త మా అమ్మన్ అడగాలి కదా.
మ్మ్ ఆడ్నే థింక్ చేసి చెప్పండీ
చెప్తంలే
మ్మ్
ఇంగా వేరే వేరే వాళ్ళ ఎవరున్నొస్తరా?
అ వేరే వాళ్ళు ఎవరూ రారూ, మనమే అందుకే నేను మిమ్మల్ని అడిగాను మీరు వస్తారే మో అని
మ్ఁ సర్లే వస్తాను మా అమ్మని అడి గి మళ్ళ్ చెప్తానూ.
హ్మ్ఁ
సరే అయితే ఉండేనా బై
ఆ సరే నేనా బాయ్
మ్ బాయ్.
య